ఆ వినిపిస్తుంది అక్క
ఏంది ఆ కథలన్నీ
ఏం జేస్తున్నారు
ఏముందిరా ఖాళీ కూర్చున్నా ఇగో ఫోన్ చూస్తున్నా ఇంకా
తిన్నావా అక్క మధ్యానం
ఆ తిన్నారా మీరు తిన్నారా
ఉ తిన్నము అక్క ఇప్పుడే
ఓ మా దగ్గర కరెంటు బొయింది మస్త్ ఇబ్బంది అనిపిస్తుంది ఇగ
ఆ ఏందక్క ఓ కరెంట్ పోయిందా మస్త్ ఉక్క మస్త్ ఉుడక పోత్తది ఇంక
తిన్నారా మీరు ఆఫ్టర్నూను
ఆ తిన్నాం అక్క ఇప్పుడే వచ్చి ఫ్రెష్అప్ అయ్యి దిన్నం
ఆ ఇంకారా ఇంకేం జెస్తున్నారు
ఏమ్ ఏమున్నాయ్ స్కూల్ నుండి వచ్చిందా పాప
ఆ వచ్చింది రా టువల్వ్ థర్టీకి వస్తది
అవునా అంత తొందరగా వస్తది ఏంది మే ఓహో హాఫ్ డే స్కూల్స్ గదా ఆహా ఎల్కేజీనా ఇప్పుడు
కేజే
ఏం పేరు
ఎద్విత
ఆ
ఎద్విత
యద్విత నా
ఉమ్
ఉహు ఊ
ఇంకేరా ఇంకేం చేస్ తున్నారు
ఏం చేయలే అక్క ఇప్పుడే మా అక్క తోని మా డాడీ తోని వచ్చిన ఇంక ఫోన్ మాట్లాడినా నీకు చేసిన
ఇంటర్వ్యూకి వెళ్ళినంత ఏమంటుండు మరి
డాడీకి చెప్పలేదక్క ఇంటర్వ్యూలు అని మా డాడికి చెప్తే ఏదో జాబ్ చేత్తది అనుకుంటాడు ఇగ ఆ ఓ అంటారు ప్రైవేట్ జాబ్లు ఏం పోలీస్ జాబ్ కి ప్రిపేర్ రమ్మంటాడు గా ప్రైవేట్ జాబ్ చే టెంతోత్తై పదిహేను వేలు వొత్తయి గవేం జరిపోతయి అంటడ్ లు
కేదో ఒకటి
ఓ అరే అ అన్ని కోచింగ్ పోవాలన్నా డబ్బులు కావాలి కదా అని ఒకరు టూ త్రీ మంత్స్ టూ త్రీ మంత్స్ జాబ్ చే చి కోచింగ్ కి అక్క
ఊ
ఏమో అక్క ఫ్రీ ఏం దొరకట్లేవు అసలు
ఏదో ఉంటదిరా మ్మ్ హన్మకొండ హైదరాబాద్ లో దిల్సుప్ నగర్ లో ఉంది ఫ్రీ అకాడమీ అది ఓన్లీ మనం ఎగ్జామ్ ఎగ్జామ్ కో మనీ కట్టుకోని ఎగ్జామ్ రాస్ కూడమే అనమాట కాకపోతే వాళ్ళ ఏ పెట్టే ఎగ్జామ్స్ పూ పేపర్స్ కే ఏమో మనీ కట్టడం అట అంటే మా మరిది కూడా చేస్తారు కానిస్టేబుల్ కోచింగ్ ఇట్లా తీసు కుంటుండనమాట
అవునా
ఉమ్ దిల్సుప్ నగర్ లో
ఉమ్ తెల్వదు అక్క తెలిస్తే బావున్ను అందుకే ఒక టూ త్రీ మంత్స్ వర్క్ చేసి కాలేజీకి పోయినాని చెప్పిన. అయితే కా అక్కడికి పోయినప్పుడు నువ్వు చేసినప్పుడు చేసిడు. కాలేజీ లో ఉన్నా అంటే కట్ చేసిండు ఈగ ఎమ్మటే, ఉన్నావా అయితే ఇంటికి వచ్చినా హాస్టల్ క వచ్చినాక చేయరా అని పెట్టేసిండు, మా అక్కక్ చేప్పు చెప్పిన మా మా అక్క తోని చెప్తే మ్యారేజ్ అయియంది, ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప
హు అక్క వాళ్ళది ఎటు సైడ్ ఉంటది మరి
పాలకుర్తి అక్క
పాలకుర్తి నా
ఉ వావిలాల పాలకుర్తి జనగం, పాలకుర్తి అటు ఉంటది
అవున తెలుసు మా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఏం పెళ్ళిలో ఏంమో మ చేసుకున్న వాళ్ళ ఉన్నా సక్కేగా ఉన్నాం అళ్లె గాని ముందు ముందు చూసు పెళ్ళిలు చేసుకు ఇప్పుడు అట్లుండడమే బెటర్ అనిపిస్తుంది
హ్మ్మ్ అట్లన అండి మాస్కా గుడా పిల్ల లండన్ చేసిండు మా డాడీ వాళ్ళు కూడా ఏం మంచి గా వుండరు లె వాళ్ళు మా అక్కకి ఇక్కడ ల్యాండ్ ఇచ్చినాం మేము
ఆ
పొలం రాసిం మా డాడీ అది అమ్మమని పోర్ చేస్తారు ఇంకా మా అక్కతోని గొడవ పెట్టుకుంటళ్ళ వాళ్ళతగారు
ఆహా వాళ్ళ ఎంత మంది వాళ్ళ అక్క వాళ్ళకి మరి
వేరైనాయి
అక్కడేనా
హ్మ్మ్
లేదా ఎక్కువ ప్రాపర్టీ మరి
వాళ్ళకేం లేదు ఎక్కువ బాగానే ఉంద అనుకున్నాం మేము ఫోర్ దాకా ఉంద అని చెప్పింరు పోరుంది ఇదా నేనుకో ఎకరం ఇత్తే ఐదు అయితది అనుకున్నాడు మ డాడి కానీ అక్కడి బోయి చూత్తే రెండే ఉంది రెండో రెండున్నర ఉంది మల్లా వాళ్ళ వాళ్ళ ఆడబిడ్డ పెళ్లి చేసిండు ఐ ఇల్లు ఇల్లు ఇల్లు పేరు మీద బ్యాంక్ లో పెట్టి టెన్ లాక్స్ లోన్ తెచ్చిల్ళు
అంటే అది ఏమంటారు కదా ఇల్లు లోను
ఉ మమ్మి వాళ్ళకు వాళ్ళ ఆడబిడ్డ పెళ్లి ఏముందుకే అది వరకు ఉన్న అప్పులేే కట్టుకున్నారు అపెండ్లాయప్ప లోను టెన్ ఇయర్స్ దాకా కట్టాలి మంత్లీ ట్వంటీ థౌజండ్
థౌసండ్ మల్లి దానికి ఇంట్రెస్ట్ కూడా కడతాం
ఆ అదే థౌసండ్ ఏమో ఇంట్రస్ట్ థౌసండ్ ఏమో అసలు అన్నటు ట్వంటీ లాక్స్ అద మొత్తం అది అయిపోయే వరకు కట్టడం టంలై కట్వడి లే అక్ అవన్నీ మళ్ళీ ఇంట్లోనే వాడుకు కున్నారు మళ్ళా పెళ్ళలి కోసం అని మళ్ళా ట్వంటీ లాక్స్ తెచ్చిళ్ళం ట్వంట త్రీ ఒప్పుకున్నారు అ మా బట్టలు రావక్క అయితే పెళ్లి చెయ్యము ఉన్నది ఒక్కడే కొడుకు కదా ఇక పెళ్లి చేమి ఉన్నదంతా వాళ్ళకి అప్పలు మాటప్పుడు పెళ్ళసార్ ఫుల్ అప్పుల అయినా వాళ్ళకి ఇంగ బీచ్లు ఎతారు మా అ బూమ్మమ్ అమ్మ ఉంటారులి
ఆహా
మా అమ్మ నాని మా అక్క అన్నది
అమ్మొద్దు అమ్మకు కుు ఉండడమే బెటర్ వాళ్ళ కోసం వాళ్ళ చెల్ల కోసం చేస్త వీళ్ళ
ఆ అందుకే అమ్మనంటే కొట్ త మాబా
ఆ
చెంకా ము చ ఒ ఒకటిే మా మా అక్క మొత్తం చెప్పనే చెప్పలేదు మళ్ళా మళ్ళ వాళ్ళే మా మేనత్త కి ఫోన్ చేసి చెప్తాం మా డాడీ కి తెల్వంగానే ఇక నిద్ద్ర కూడా పట్టలే మాకు మా అక్క నీ కొడతడా అని తెల్ల ఆరంగనే పోయి తీసుకో వచ్చినా ఇంకా
ఆవు అక్క ఏమిద సుందరమరస్టాడే
డిగ్రీ అయిపోయిందక్క
డిగ్రీ అయిపోయిందా అక్క ది కూడా
ఆమ్ అయిపోయింది
ఆ ఎవరు ఏమనుకోని కింద మ మన పైసలే పోతే మన పోతే అని మళ్ళ వాన చేతిలో దెబ్ ప్పల్ దినాల మరి చెప్పినట్టు వినాలి
అే పెళ్ళైందంటే ఫ్రీడమ్ పోతేా అన్ని పోతాయి ఇష్టాలు పోతేామ్ భయం అవుతుంది అందుకే పెళ్ళండి
హవును అక్కెళ్తుదా మరే చేన్ దగ్గ కే
పిల్లలే కదక్క ఇప్పుడు ఇంకా పొయింది పెళ్లి కాగానే తీస్కపొయిళ్లు వాళ్ళు వన్ మంత్ కూడా కాకముందకే అప్పుడు పత్తి గింజలు పెట్టడానికి అటు ఇటు పెళ్ళు పోయింది ఇంగేమ్మటే ప్రెగ్నెంట్ అయింది అప్పుడింగ అప్పనుంచిగా ఇప్పటిదాక పిల్లలేనాయి ఇంగ
ఉమ్ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఆ పాపక్ బాబుకి
టూ ఇయర్స్ కంప్లిట్ అయితై అక్క పాప మా మేమో ఉమ్ ఫై ఇయర్స్ పడ్డయ్ మొన్ననే ఫిబ్రవరిలో ఆ ఉమ్ నేను స్కూల్లో ఎప్పు తీసుకోంన్ గని నేను చెప్తానింగ మా అక్కకి ఇంటికాడ ఉంటే ఉండనీయదింగ మళ్ళ ఇప్పటికే నేను పట్టుకుంట నుపో బాయ్కడికంటాందట
అంతే అత్తలన్నప్పుడిగ
హుమ్ మీయత్త ఎట్లచూసుకుంటదక్క
ఇగ మాది కూడా గట్లే ఉంటది ఇహ్ హి హి
ఎవ్వరైనా అత్త అత్తే ఇంగ
ఏ
కొందరికుంటరు ఉమ్ కొందరు ఉంటారక్కా మం
ఎవరో ఒకరు నూటికొక్కరుంటరట్ల
బాబాయ్ కూతురుకైతే అమ్మ ఆమ డెలివరైతే వాళ్ళ అత్త ఇంటిక వచ్చి పనంత చేసింది గోరంగ వామ్ ఆ బట్టలు ఉతుకడం అన్నీ చేసింది వమ్మ ట్వంటీ డేస్ ఉండి చూసుకుంది ఆమ్
ఉమ్
అక్క
అరే
ఆ ఎంచెత్తున్నవ్ అక్క ఇంకా
ఇంకేముందర ఇగో యామే స్కూల్ పోయి వచ్చిందామే ఆటాడతంది తినమని గ్రేప్స్ ఇత్తే మన్ని పీసెస్ కట్ చేసి గ్లాసులు వేసి గ్లాసుల వాటర్ పోసి అంతా పిప్పి పిప్పి చేస్తుంది అమే ఆట ఆడుతాంది
పాడు చేయడం ఎక్కువా కోతులగా
ఆ ఇప్పటికి ఏండాకపోవద్దానే అంటే ఇంట్లో ఉన్నయావి కింద పెట్టడం ఇగ
ఆ
కింద
కాని ఇది కూడా మళ్ళీ ఇంకా పిల్లలు ఇంటికాడ ఉండి ఎక్కువ ఆగాని చెస్తారు
అవును
అవును డబల్ అయితది ఎప్పుడైనా స్కూల్ లేకపోతే పిచ్చి లేస్తాది పిల్లలకి ఇంటికాడ ఉంటే ఆగమాగం చె
అయ రేపు మళ్ళా రేప్ శ్రీరామ నవమి కదా ఇక రేపు స్కూల్ లేదట ఇగ
అ సాటర్డే ఉందా సాటర్డే ఉన్నట్టుంది మళ్ల సండే లేదు కుల్
స్కూల్ ర రేపు ఒక్క రోజే కదలైంది
అవును రేప్ ఒక్కరోజే మళ సాటర్డే ఉండే మళ సండే ఉంది
ఆ ఇగ రేపొక్క రోజు ఇగ రేప్ ఓ ఫ్రైడే రె రె రేప్ ఈయల్ నేనా ఫ్రైడే
ఆ రేపు
రేపా రేపు ఫ్రైడే రేపు వెళ్తే మళ్ళా సాటర్డే రోజు ఒక్క రోజు స్కూల్కి వెళ్తే మళ్ళ సండే హాల్ డే కతం చూస్తాండగ ఇ మే నెల్ మార్చి కూడా అయిపోత్ తదియ ఇంకొక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ స్కూల్ ఆటో ఇటో నడుస్ తది ఆ ఫిఫ్ టెన్ డేస్ ఐపోయినంక ఇగ సుక్కలే ఇగ
ఊ
ఏదంటా అది ఇప్పుడు ఎట్లా అంట అట్ల ఏసి పెట్టాలి ఆమెకిగ
ఊ అన్నం మంచిగ తింటద అక్కకు దీనిపితదా
మస్త్ సతాయించుడ్ర ఫోన్ ఉంటేనే అన్నము
వామ్మో ఓహో బిట్ వాళ్ళు కూడా మా అక్క వాళ్ళ పిల్లలు కూడా ఫోన్ ముందర పెట్టాలే నోట్ల ఎంత పెట్టినా తింటడిగ ఫోన్ కోసమే వాడు ఎం సుడిగడు కదా అమ్మ అన్నం తింటా అమ్మ ఆకలైతంది అంటడు
ఏం అట్లా అన్నర ఈమెను కూర్చోబెట్ ట్టి అనగబట్టి కూర్చోబెటి తినబెట్టాలే
ఆ ఊ ఆ వాడు గూడ అచ్చిండు అంత చెపింది వాళ్లని ఒక్క ముద్ద ఫుల్ సేపు నముల్తది నేనే అయితే పిచ్చికోపమతది నాకు ఏయ్ మింగుర ఫోన్ బంజేత లేకపోతే మింగ్ అంట
టే ఇది ఆకలయితంది అన్నం పెట్టినానంటే పెట్టనంటది ఫోన్ ఇస్తే దబ దబ తింటవ్ ఇప్పుడు మనక్ తొందరగా కావాలి ఫోనిస్తే దబ దబ తిం ఏమనంటే ఫోన్ చూసు ఏమో గాని ఒక పది బొమ్మలు చూసినాక ఆ బుద్ ద కూడా అయిపోదు
అంతే గంట వడతది ఊ
సరికి ఇంకా గార్వం ఎక్కువ ఇంట్లో ఆమకిగ
అవునక్క గార్బం చేయొద్దు మేము టెన్ మినట్స్ అయింది సరె అక్క ఉంటాను మళ్ళీ ఎస్ ట మ్